హ హలో ఎక్కడన్నా
హాస్టల్ లో ఉన్న
మీ అమ్మ వాళ్ళు మంచిగా ఉన్నారా
మామ్మ వాళ్ళు మచిగ్నే ఉన్నారు
ఆ ఫీజ్లన్నీ కట్టేసావా నువ్వు
కాటేసా
ఎక్జాంప్ నింగ్ లేదు
ఎందుకో
నా దగ్గర మనీ లేవు
ఆడవచ్చు కదా ఇంట్లో
అడగవచ్చు కదంటే వాళ్ళు ఇస్తా అన్నారు కొంచెం టైం పట్టిద్ది అన్నారు ఆ టూ డేసే ఉ టూ డేసే ఉంది కడతా డేట్ అప్పుట్లోప్పులో కడత
అప్పట్లోపు కడతాంటే ముందే జాగ్రత్త తిన్నాలి
నాకంత ముందు జాగ్రత్త వద్దులే
ఇప్పటి నుంచైనా తెలుసుకో
తెలుసుకోవాలి అంటే ఇంట్లో ఉండాలి కదా డబ్బులు ఇంట్లో లేకపోయింది ముందు చెప్ ఉన్నగాని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది ఎవరి తప్పు అయిద్ది నా తప్పయిద్ద నా తప్పు ఎందుకు అయిద్ది ఇంకేంటి మరి ఏం చేస్తన్నవ్
ఏం లేదు ఖాళీగ్ కూర్చున్నాను.
ఆ చదువుకునే ఏమి లేవా
మా మేడం వర్క్ ఇచ్చింది నై చేయబుద్ధయితలేదు రేపు క్లాసులో నుంచో పెట్టుద్దంతే
మరి చేసుకోవచ్చుగా వర్క్
నాక్ ఇంట్రెస్ట్ లేదు. ఏమైనా తీస్
ఏరు నేనేం చేసి నాకే రాదు నీకేం చేసి పెట్ ఎంతయ్
అన్ని ఆల్ క్లియర్ అయినయా సబ్జెక్ట్స్
నాయి కాలేదు నీ అయినయ్
ఆ నాయి అన్ని అయినయి క్లియరు
సప్లీ ఉంది
అవునా మరి ఈ సారి కడుతున్నావా
పైస లేేవు నెక్స్ట్ సేమ్ కి కడతా
అవునా
ఉం తిన్న తిన్న బెండకాయ కర్రీ
అవునా మంచిగుందా మంచిగుందా